హలో హాయ్ అండి
హాయ్ అండి వాయిస్ ఇనిపిస్తుందా
ఏం చూస్తున్నారండి.
లేదండి కాలేజ్ ముందే
అవునా మేము రీసెంట్ ఏం లేదు ఖాళీగానే ఉన్నాను రీసెంట్గా ఒక బైక్ కొనాలి అనుకుంటున్నామ అండి మీకు ఏమైన్నా తెలుసా బైక్స్ గురించి కార్స్ గురించి
గురించి అంటే మీరు లాంగ్ ట్రావెలింగ్కా లేకపోతే షార్ట్ ట్రావెలింగ్కా
ఆ అంటే మామూలు డైలీ యూస్ కి కావాలి ఎందుకంటే మా బ్రదరు వర్క్ చేస్తున్నారు అనమాట ఆ అది బైక్ ఎక్కువ యూస్ ఉంటుంది అందుకే ఎలాంటి బైక్స్ అయితే బాగుంటాయి అని
బైక్ మైలేజ్ పరంగా గానీ లేకపోతే లుక్స్ పరంగా కానీ ఏ ఏ ఏ రకమైన ఏం కావాలంటే అంటే లైక్ స్కూటీస్ ఉంటాయి నార్మల్ బైక్స్ ఉంటాయి పెద్ద బైక్ క్స్
ఓకే
అలా ఉంటాయంండి
బర్క్ది కాబట్టి స్కూటీ అయితేనే మేలు అనిపిస్తుంది ఎందుకంటే స్కూటీ ఎక్కువ అమంట అన్ని మోసుకొని వెళ్లొచ్చు కదా బాగా బైక్ అంత ఉండదు కెపాసిటీ ఏమనా పెట్టుకోడానికి
ముందర స్పేస్ ఉంటది పెట్టుకు కోవచ్చు అండి
అవునా
ఆ బా ఉన్నాయండి స్కూటీస్ కూడా యాక్సెస్ జూపిటరు లైక్ ఎంటార్క్ ఇవన్నీ ఉంటాయి
ఓకే చాలా బైక్స్ తె తెలుసు అనుకుంటా మీకి
ఉమ్ ఉన్నాయండి చానా ఉన్నాయి కంపెనీ కి ఒకటి అట్ల ఉంటాయి.
ఓకే ఆ అది ఫాస్ట్ గా ఉమ్ ఫాస్ట్ గా ఉండాలి లుక్ బాగుండాలి.
ఉమ్ ఇప్పుడు ప్రజెంట్ మనం నేచర్కి అనుకూలంగా వెళ్ళాలి అనుకుంటే ఇంకా మనం పెట్రోల్ డీజల్ సేవ్ చేయాలంటే ఓలా కానీ యాథర్ కానీ దాంట్లో కూడా చిన్న బైక్స్ అంటే తక్కువ పవర్ ఉన్నవి తక్కువ రేంజ్ ఉండేవి లాంగ్ రేంజ్ ఉన్నవి బైక్స్ ఉన్నాయండి ఇప్పుడు అంతా ఫ్యూచర్ కూడా ఎలక్ట్రిక్ కాబట్టి ఉమ్
మీకు ఎలాంటి బైక్స్ అంటే ఇష్టం.
లైక్ ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్స్ కి పెట్రోల్ కి డీజిల్ రేట్స్ చాలా ఉన్నాయి కాబట్టి లైక్ ఈవినే బెటర్ అనిపిస్తుందండి.
ఓకే మీకు పర్టికులర్గా ఈ బైక్ అని ఏమన్నా ఉన్నా
నాకంటే చాలా ఉన్నాయండి అడ్వెంచర్ లో ఒక బైక్ కావాల స్కూటీ లో ఒక బైక్ కావాలా నార్మల్ డైలీ రైడ్ కి ఒక బైక్ కావాలా నావంటు చాలా హై లెవెల్ లో ఉన్నాయి కాకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ కి ఏదన్నా లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ ఉ లైక్ మంచి జాబ్ చేస్తా ఉంటే మంచి మంచి డ్రీమ్స్ కూడా కానాలి
మంచిగా మంచి బైక్ కొనుక్కోచ్చు చు మంచిగా మనకి ఇష్టమైన కాార్స్ కొనుకోవచ్చు
అవునవునండి ఇప్పుడు కా సాఫట్ వేరు ఇదంతా లేదు కదండి పడిపోయింది చాలా ఉమ్ కొద్దిగా
వన్ ఇయర్ అయినా జాబ్ దొరకడం చాలా కష్టం అని పీస్
అవును అవును ఇంకేంటండి ఏం చేస్తుంటారు మీరు
మేము అండి ప్రస్తుతానిక అయితే చెప్పారు కదా మీరు సాఫ్ట్వేర్ చాలా పడిపోయింది అని అందుకే ఏదో ఒక వర్క్ అని చెప్పేసి నాన్ ఐటీ వర్క్ అయితే చేస్తున్నాను ప్రజెంట్ అది కూడా నచ్చడం లేదు నా చక పోయిన ఏదో ఎంతో కొంత వస్తుంది స్తుంది కదా అన్నట్లా చేస్తున్నాం నేను మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఇద్దరం కలిసి వెళ్తామండి మీ చెప్పాలి మీరు తిన్నారా అండి మీరు
తిన్న అండి
హా ఆ తిన్నామండి తిన్నాం తిన్నాము తర్వాత ఇంకా కొంచెం ఫోన్ చూసుకుంటా కూర్చున్నాం అనమాట
ఉమ్ ఇప్పుడు మామిడి పల్ల సీజన్ కూడా ఆ సీజన్ లో ఆమిడే పళ్ళు అట్లా తింటూ ఉన్నారా దధర్త ఉన్నాయ
అంటే మామిలిపల్ అంట ఇక్కడ ఎక్కడ తీసుకోలేదు కానీ ఇంటి దగ్గర నుంచి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి పంపిస్తా ఉన్నారు అనమాట మామిడిపల్ళు తర్వాత ఇంకో మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ వచ్చి మామిడిపల్లి ఇచ్చిపోయారు ఆ బాగా్య ఈ ఈ ఏ సీజన్ అన్ని మామిడిపండ్లు తిండదు ఈ సీజన్ లో మామిడిపండ్లు ఎక్కువ తిన్నాము మేము
మ్మ్ హు ఆ మీకి మామిడికాయల్లో కూడా టైప్స్ ఉంటాయి కదా సాండి
మామిడి పండు టైప్సా
మామిడి పండులో ఫోర్ ఫైవ్ టైప్స్ ఉంటయి తెలుసా
తెలుసు ఆ ఏది బాగ మాగిన మామిడి పన్ను పచ్చిమడి పామ్ మామిడి పండగ రెండు తెలుసు
ఆ లైక్ ట్లుంటాయంటే మల్లిక అనీ ఇంకా బెనిసా అనీ
ఓ
ఓక్ ఇంకా హైబ్రిడ్ అని ఇట్లా ఓ ఫైవ్ ఫై టైప్స్ ఏమో ఉన్నాయండి మామిడి
ఓకే నాక్ మామిడి పళ్ళవన్ని తెలియదండి దాంట్లో
ఆ టైప్స్ ఉంటాయండి దీంట్లో మావుంటై మల్లిక అనేది ఒక బ్రీడ్ ఇంకా ఇది ఇందాక చెప్పాను చూ రండి ఏంటి మల్లికా బెనిసా బెనిసా మేబి బెనిసా ఒక మ్మ్ ఇంకా మదన్పల్లిలో ఒక రకమైన మామిడి పళ్ళు పండిస్తారు హ్ము
అంటే ఇప్పుడు అవి టేస్టేస్ కూడా డిఫ్రెంట్ ఉంటాయా
హ్మ్ టేస్ట్స్ డిఫరెన్స్ ఉంటాయండి ఇప్పుడు బెనీస్ అంటే స్టార్టింగ్ నుంచి, ఇప్పుడు మన పచ్చివ్ తిన్నా కూడా కొద్దిగా పులుపు ఉండవండి, మనం ఊరగాయకి ఊరగాయకి యూజ్ చేస్తాం చూడు అవి కొద్దిగా తిన్నామ్గునం ఫుల్లగా ఉంటాయి ఎప్పుడైనా అబ్జర్వ్ చేన్నారా మీరు
ఆ లేదండి మా మామి ఆ అది నాకివన్నీ ఒకటే అనుకున్నా నేను అన్ని అబ్జర్వ్ చేయలే అంత
ఊరగాయకి పచ్చి అంటే పుల్ల గుండేవి వాడతారండి అందుకే మనం ఊరగాయ తింటే ఫుల్లగా ట్టాది వంగయా చూస్న్నారా ఇప్పుడు మాగిండేవి వేస్ పొవ్ అనుకో పచ్చివి ఆ అది ఏమైతుందంటే తీయగ అయిపోతుంది ఊరగాయ కూడా తీయగా అయిపోతుంది మనకి ఎప్పుడు ఊ ఊర్గాయి తియ్యగా ఉండూడదు అదిగాక పచ్ పచ్చిది కోసేసి దాన్ని ఊరేంత వరకు కు అట్లనే ఉన్నిస్తారు
ఆ
ఉ
మామిడికాయతో పప్పు చేస్తారు అవి
హ్మ్ అవి డిఫరెంటే ఇప్పుడు తీపి ఉండేవి తీయగున్నావేస్న్నా అనుకో మనం తినేవి వేస్నాం అనుకో తీయగా అయిపోతుంది. కదా అం అయి అవే పుల్లగా వేస్తే పుల్లవేస్తే మనకు కేమ్ బాగుంటది పప్పు ఉమ్ ఉమ్ అవునండి
పులుపు రావాలంటే మామిడి పండు యూజ్ చేస్తారు చింతపండు యూజ్ చేస్తారు నిమ్మకాయ యూస్ చేస్తారు ఆ మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటండి ఫ్రూట్ పండ్లల్లో ఏ ఫ్రూట్ ఏది ఇష్టాం
ఫ్రూట్ అంటే ఒకటనేం లేదండి అన్ ఫ్రూట్స్ కాదంట నాన్ వెజ్ అంతా తినను గానీ ఫ్రూట్స్ ఒక్కటి అసలు నాన్ వెజ్ త్ అసలు తిననండి నేను ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తింట ఫ్రోమో గ్రనెట్ ఆపిల్ ఆహా
అసలు టచ్ కూడా చేయనండి నేను అం
అవునా నాన్ వెజ్ తింటే కొం చెం బలం వస్తది అంటారు కదా కొంచెం వైట్ అంటే ఫుల్ ఇంక్ చాలా లైట్
అదన్ అంతా బ్రమండి అంతే
వెజ్ తింటేనే బలం వస్తాది అంటున్నారు
తీగా ఉండాలంటే వెజ్ తింటేనే బెటర్ అండి ఇప్పుడున్నా మీకు తెలుస్ సో ఆల్రెడీ కోళ్ళు కూడా ఇంజక్షన్స్ వేసి దానిలోకి అవేసి ఇవేసి సీ
ఆ
టే న్ నాది నా పాయింట్ ఆఫ్ టే ఏమం అంటే మనలాగానే అవి కూడా ప్రాణులు కదండి
అవునా
తిరుగుతా ఉంటాయి చెట్లు తిరిగవు కదండి చెట్లు ఒకచోటే ఉంటాయి అవి ఇవి ఒకచోట ఉ గాండి మన లాగా తిరుగుతా ఉంటాయి తిరిగే స్వేచ్ఛ చ్చినప్పుడు దానికి తిరగనియాలి కదండి ఈ చెట్లు ఎక్కడికి తిరగలేవు ఒకటే చోటే ఉంటాయి అవి అంటే ఇప్పుడు అవి మాగి కింద పడిపోతాయిండి వేస్ట్ అయిపోతాయి కదా
అవునవును
మాగిన పళ్ళు తింటే మంచిదే కదండి ఇప్పుడు వేస్ట్ అవ్వడానికన్నా మనమే తీసుకొని తింటే అది బెటర్ కదా
నిజమైన మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రాణం ఉన్న జీవులు తినడానికి కంటే ఆ ఇలా ఆకు రెండు కళ్ళు
ఉ ఆకుకూరలు అంటే అవి అంటే వస్తే వస్తనే ఉంటాయి చెట్టు నాడితే వస్తనే ఉంటాయి ఇవి అట్లా కాదు ఇ అన్ని చంపుకుంటా పోయినామంటే లాస్ట్ క ఏవి ఉండవదండి ఒకటి కూడా ఉండకోకుండా వెళ్ళిపోతాయి
ఉమ్ అంతరించిపోతాయి
ఉమ్ చెట్టు ఇప్పుడు నాటి అతే ఏమైతుందంటే వెంటనే మెలకెత్తుతుంది అట్లా ప్రాణము తొమ్మిది నెల్లు ఉమ్ ఆ నెల్లు అట్లా కడుపులో ఉండి పాపం వచ్చింటాయి కదండి అవి కూడా
మీరు చెప్తుండే ఏదో తప్పు చేస్తనే అట్లా అనిపిస్తుంది వద్దు నాకి నానేవేజ్ తిన్ను
అంటే ఇప్పుడు ఎవరి పా అంటే ఎవరి పాయింట్ లో వాళ్ళు కరెక్ట్ అండి అట్లా
అవునవును కానీ మీరు నిజం చెప్తున్నారండి అది నిజమే కదా ఇప్పు నా కనిపిస్తుంది నన్ను ఎందుకు కడుగు
ఉమ్ ఇప్పుడు అవి తిరుగుతాయి కదండి కాళ్ళతో ఇప్పుడు ప్రపంచం అంతా తిరగలని మనం వచ్చి వచ్చినప్పుడు మనం తిరుగుతున్నప్పుడు దాన్లకి తిరగలని ఉంటది కదా తనను కట్టేసి లో పుల్ల పెట్టి దాన్ని చంపు
ఓకే ఓకే అండి మరి సెలవు జంబాయండి
ఆ బాయ్ అండి
బాయ్
అవు